హలో ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మూవీస్ చూస్తున్నా
అయినాయ అండి భోజనాలు
అయినాయండి మీరు
అయ్యో ఇప్పుడే తిన్నామండి
ఏం తిన్నారు
ఈ రోజా అండి మేము మక్క గారెలు చేసుకున్నామండి. మక్క గారెలు చేసుకున్నాము టమాట కర్రీ వేసినం
స్పెషల్ ఉంది బ
ఏం లేదండి ఇకో ఇంటి దగ్గరికి మక్కంలు అమ్మ వచ్చింది
ఆ
మస్త్ అయితే తీసుకున్న బాగా లేతగా చక్కగా కనిపించినాయి అయితే ఆరోగ్యానికి కూడా మంచి కదండి ఫైబర్
అవునవును
మీరేం చేసిండ్రి అండి ఈరోజు
ఈరోజు పప్పు చారు ఉండేయండి మేము రొట్టలు ఇంకా పుదీనా పచ్చడి వేస్తు
పుదీనా ఇంట్లోదేనా అండి పుదీనా తోట్టాలదా కొనుకొచ్చండ్రా
ఆహా కొన్నది
అవునా అండి
అంటే ముంగటి అమ్మడానికి వస్తారు కదా
అవునా
అదే
ఓకే
ఇంకా మీరు మక్క గన్రాలు ఎక్కడ నుంచి కొన్నారు ఇంటి ముంగడికి
ఇంటి దగ్గరకు వచ్చినాయండి ఇంటి దగ్గర వస్తే లేత గ చక్కగా మంచిగా కనిపించిన అయితే తీసుకున్నాం. తీసుకొని చేసినామ అండి బాగుండే కమ్మగుండే.
అది ఎట్లా చేసిండ్రు ప్రాసెస్
అదే అంటే మక్కెన్లు తీసుకొని ఒలిసినండి ఒలిసి కొ కొంచ నీట్గా చెరిగిన
మ్మ్
జరిగి ఈ మిక్సీ కట్టినామండి మ్మ్ మిక్సీ బట్టి ఉల్లిపాయ జిలిక్ కక్కర వేసి కొన్ని నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసి మిక్సీ కట్టి కరివేపాకు కోత్ త్తిమీరి వేస్ క చట్ లో నుూన బెట్ వడల్లాలే ఎస్నండి
ఓకే
తీయ కమ్మగుండె అండి బాగుండే లాస్ట్ కు కొంచెము పిండి కారం కలపక ముందుకు ఉంచి కొంచెం చక్కర వేసి లాస్ట్ కు తీయటివ్వడం చేసినండి
అందులో ఉప్పు కారం స్వీట్ అయి చేస్తారు హాట్ అయి చేస్తారు కదండి
అవును స్వీట్ వేసుకుంటారు హాట్ వేసుకుంటారు రెండు మూడు రకాలు చేస్తారండి మక్క గారెలను మక్కలను మిక్సీ పట్టి దోశలాగా కూడా చేసుకుంటే బాగుంటదండి
అవును
పెసర్ అట్లా ఎట్ల అయితే పోసుకుంటాముో అట్లా అట్లు కూడా పోసుకోవచ్చ అండి చాలా టేస్ట్ ఉంటాయి అట్లు పోసుకుంటే ఇవడము పెసరట్లాన్ కి ఆలుూ ఫ్రై ఆలు కుర్మలాగా చేసుకొని అంచి వేట్ కొన్ తినా హలో అండి చేసుకుంటారా అండి మీరు కూడా మీర్ ప్పుడైనా
అవునండి చేస్తాం అప్పుడప్పుడు
అవునా ఏం రోట్టలు తిన్నారండి ఈరోజు పజ
ఇవి నార్మల్ గోధుమ పిండివి అండి
గోయ మరాఠ ట్టలా ఓకే ఓకే జోన్నరొట్టెలు చేస్ చెత్తుంటూరా అండి
ఆహా లేదండి
అవునా ఎండాకాలం వస్తుంది అవునండి చేసుకున్ టాము జొన్న రొట్టెలు చేసుకుంటాము ఆ జొన్న అంబలి వేసుకుంటామ్ అండి ఇప్పుడు ఎండాకాలం గదా
అవును తుడు మంచిది హెల్త్
చల్లగా వాత్ తార ఈ చల్లగా ఉంటదండి పొద్దున పుట తాగితే ఆరోగ్యానికి కొంచెం ఆకలి అనేది ఉండదు ధూప అనేది ఉండదు
ఉ
అంబలి గూడం చేసుకుంటామండి జొన్నగడక కూడా జేస్ ఉంటామండి మేము సమ్మర్ లో జొన్నల తోటి
గట్టు కది అంబలి
అవునండి ఇంకా అంబలి చేస్తాము అంటే ఒక రోజు ముందే దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్లలో ఉప్పేసి నానబెట్టాలండి ఉప్పేసి నానబెట్టి ప్రొద్దున మన పని అయిన తర్వాత కొంచెం నీళ్ళు ఎసెర్ వెట్ టాలి ఒక బౌల్ లో ఆ ఏసర్ మరిగే టప్పుడు ఈ నానబెట్టుకున్న పిండిని ఆ ఏసట్లో కొంచం టెమ్ నీళ్ళలో సాల్ట్ ఎయ్యాలి మరిగేటప్పుడు నీళ్లు మరిగేటప్పు ఇప్పుడు ఈ నానవెట్టుకున్న పిండిని అందులో వోయ్యాలే పోసి వత్ ఉంచే ఒక పది పదిహేను నిమిషాలు మరగనియ్యాలండి కొంచెం పెరుగు కూడం యాడ్ చేసుకోవాలండి ఆ పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉంటది ఓ బాగుంటది
ఉ ఇంకా రాగి జావ దవుతు ఇతర
అవునండి చేసుకుంటాము రాగి జావ గుడము పిండి కాకపోతే రాత్రి నానవెట్టాము ప్రొద్దున్నే చేసుకునే దానికంటే ఒక గంట ముందే నానబెడతాము నానవెట్టి పెరుగులో నాన పెడతామండి
అది ఎంత దీసు కుంటారు క్వాంటిటీ
ఒక టీ టీ గ్లాసెడు టీ గ్లాసుడు పిండికి ఆ ఒక టీ గ్లాసరు పెరుగు కలిపి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకోవాలండి కొన్ని ఒక రెండు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి వరివేచ్చే నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మామూలుగా ఈ మనం ఇగ పనులు లై తాగే ముందు నీళ్ళ ఎసరి వెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఈసారి వచ్చిన తర్వాత ఈ నాన వెట్టుకున్న పిండిని
ఏం టాఫిక్ వచ్చిన్
అందులో పోసి మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు మరగా నియ్యాలండి మరుగ నిచ్చిన తర్వా త చల్లారిన తర్వాత తాగాల చాలా టేస్ట్ ఉంటదండి పెరుగు యాడ్ చేస్
ఓకే అందులో బెల్లం వేస్తరా అండి
ఆ ఇగ స్వీట్ కావాలనుకుంటే బెల్లం వేస్ చేసుకోవాలి సమ్మర్ లో కాబట్టి మామూలుగా పెరిగేసి చేసుకుంటే అంబల్లా ఉంటది మ్మ్ ఇగ మేము తీటు చేసుకోమండి మామలుగా కొంచెం పెరుగుతోటే అంబల్లాగ జేసు కొంటము
మ్మ్ హ్మ్ అదే కొంతమంది చేదు వస్తదని కొంచెం బెల్లం పౌడర్ వేసుకుంటరు గదా
ఆ తీపి కోసము రు చి కోసము బెల్లం వేసుకోవాలండి బాగుంటది బెల్లం ఐరను కదండి మంచిది వాడాలి
మీరు బెల్లం పౌడర్ వాడతారా అండి లేకపో తే
బెల్లమే వాడతామండి చిన్నయి గడ్డలు చిన్నయి చి న్న గడ్డలు నల్ల వెల్లం వాడతామండి మేము చెక్కెర వాడమండి ఇంట్లో మొత్తం బెల్లమే వాడతాం టీలో కూ డ ము బెల్లమే వాడ్ తం పిల్లలకి పాలల్లో కూడా బెల్లం ఏసిస్తాం.
ఇంకేమేమి చేస్తారు. మీరు డిషేస్ హెల్దీ ఫుడ్
ఇగా మామూలుగా ఎక్కువ మేము ఇంట్లో చేసుకునే వాడతామండి. ఎక్కువ బయట ఫుడ్ తినము
ఇప్పుడు సమ్మర్ లో షర్పతి చేసుకుంటారా
చేసుకుంటామండీ నిమ్మరసము. ఎ
కా
పోవాడతం ఆ పెరుగు ది లాస్సి సి నిమ్మరసము కంపసర్
ఇంకేం తాగుతారు చల్ల ప్ర్రా పదార్థాలు
ఎక్కువ నిమ్మ రసమే తీసు కుంటామండి నిమ్మరసము అంబలి గోధుమ అంబలి రాగుల జావ ఆ ఎటైనా ఎండలో వెల్ అస్తే నిమ్ రస్ సము ఉప్పే సుకొని తీసుకుంటాము పెరుగు కూడాము పలుసగా చల్లెలాగా చేసి ఇ ఏండా కాలం ము బెల్లాం యాడ్ చేసు తీసుకుంటే దాహం పుడుతది. కాబట్టి కొంచెం సాల్ట్ ఏసుకొని తీసుకుంటే దాహం అనేది ఉండదు. ఆ కొంచెం హెల్దీ హెల్త్ తే గూడ మంచిది సరే అంటే ధూపను ఆపేస్త స్తది
అవును అవును డిహైడ్రేట్ గకుం
ఆ డీహైడ్రేట్ డీహైడ్రేట్ కాకుండా అంటే నాలుక ఆరిపోకుండా దూప్ ప దుపా నట్లు దాహం అబ్బా నీళ్లు తగాలి. ఇంకా నీళ్ళలు తగాలి అనిపిస్తది. గాదాండి ఎండాకాలం ఏటన్నా వెళ్ళివోస్తే అట్లగా కుండా ఉంటది ఎందుకంటే ఉప్పు వేసుకొని తీసుకుంట ఉంటమండి మేము ఎక్కువ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాం
ఉమ్ ఓకే అండి
మీరు తాగుతరా అండి
ఆ తాగుతామండి అప్పుడప్పుడు మేము ఇంకా పాలుంటయి కదండి పాలల్లో బనాన అది షేక్ చేసుకొని కొంచెం కట్ చేసి చెక్కర వేసి ఇట్లా జ్యూస్ లాగాదావు
ఆ మంచిది చాల మంచి ఫుడ్ అండి అది హెల్త్ కు మంచిదండి అది
ఏవైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా మిక్స్ టీ బ బట్టి కొన్ని పాలు చల్లటి పాలు పోసి చక్కెర వేసి అ అట్లా తాగుతంది తమండి ఎండా కోయి వస్తే చల్లగా అనిపిస్తుంది
ఆ
ఎక్కువ మమ్మీ బనాన శేక్ చేసి పోస్తావండి
అ మంచిది మంచి ఫుడ్ అండి అది చాలా ఆ అలనే ఉండదు ఎండకాలము ఒక గ్లాస్ తీసుకుంటే మధ్యాహ్నం దాకా భోజనం చేయకున్నా అర్దము ఆగ గలిగితె తమ
అవునండి ఇగా చక్కర వచ్చినట్టు కూడా కాదు టిట్
అవునండి
తల చల్లగా అనిపిస్తుంది చెయిను
ఊమ్ అన్ని విధాల సపోర్ట్ చేస్తది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి